హలో
ఆ నమస్కారం అండి శుభ సాయంత్రం
హలో గుడ్ ఈవిని అండి
హా గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారా అండి మీరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నా అండి మీరు
ఆ నేను అద్భుతంగా ఉన్నానండి ఇంకా స్కూల్ చాలా అవుతున్నాయి దాని గురించి ఏమైనా చెప్పగలరా మీ మీ మీరేమన్నా నాకు అంటే ఎలా ఉండాలి అంటే కొంచెం లేకపోతే ఒక లేకపోతే ఒక పని చేయండి మనము దీని గురించి చెప్పగలుగుతారా అండి ఏంటిదంటే పిన్ ఇంతకు ముందు ప్రభుత్వం ఎలా ఉండనో ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉన్నదో
అవునండి ఇంతకు ముందు కే. సీ. ఆర్. ది ప్రభుత్వం ఉండే అండి
ఓకే
ఆయన వల్ల ఏమంటే కొన్ అంతా ఏమంటే లాభం అయితే ప్రజలకు జరగలేదండి నా నా ఏమంటే
మీ ఉద్దేశంలో ఆ మీ ఆ
ఇప్పుడు ఏమంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అయితే ప్రభుత్వం కొంచెం మెరుగులోకి వచ్చింది అనుకుంటున్నా ఎందుకంటే నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి రేషన్ కార్డే లేకుండే అండి పెళ్ళయినప్పటి నుంచి
అవును
మ్మ్ కే. సీ. ఆర్. ది ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఒక్ ఒక్కసారి కూడా రేషన్ కార్డ్ అనేది రిలీజ్ చేయలే ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు అనేది రిలీజ్ చేసిల్లు ఇట్లా పేద ప్రజలకు రేషన్ ఆ రేషన్ బియ్యం లెక్క వాళ్ళకు కొంచెం హెల్ప్ అయింది అన్నట్టు రేషన్ కార్డ్ వల్ల
అవును
ఇది ఒక్కటి బెనిఫిట్ అయింది రేవంత్ రెడ్డి సార్ది ఇంకా ఇంద్రమ్మ ఇల్లులు ఇంద్రమ్మ ఇల్లు ద్వారా పేదలకు ఇల్ ఉండడానికి ఇల్లులు గుడుసుల్లో ఉండేటోళ్ళకైతే ఇంద్రమ్మ ఇల్లు రావడంతో వాళ్ళు మంచి మంచిగా రెండు రూమ్ లు మూడు రూమ్ లు తీసుకొని ఆ ఒక ఐదు లచ్ లక్షలు అనేది బాగా పెద్ద అమౌంట్ కదా అండి అంత పెద్ద ఫండ్ ఇస్తున్నారు
ఏ ప్రభుత్వం ఇస్తున్నారండి అలా ఇయ్యరు కదా ఎవ్వరు కూడా ఇయ్యరు కదా
ఇయ్యరు అస్సలు ఇయ్యరు మ్మ్ ఈ రేవంత్ రెడ్డి సార్ ద్వారా ఇంద్రమ్మ ఇల్లుల పతకం అనేది
చానా అంటే చానా హెల్ప్ కొత్తగా హెల్ప్ అవుతున్నది ఇంక్ ఇంకొకటి ఏంటిదంటే ఇల్లు కట్టడం అనేది ప్రతి ఒక్క వారికి
ఆ కలా అది మాసొంత్ సొంత ఇల్లు అనేది అందరికి ఉంటది ఒక ఆశ
ఆశ
మ్మ్ అందరికి ఉంటది అది నెరవేరుతుంది రేవంత్ రెడ్డి సార్ ద్వారా
రేవంత్ రెడ్డి స్వార్ ద్వారా అది నెరవేరుతున్నది ఇంకొకటి సార్ మంచి మంచి చ్చి అవి తెచ్చారు ఇప్పుడు చూడండి అంటే ఆ ప్రభుత్వంలో వేరే ఆ ప్రభుత్వంలో ఏంటిది అంటే కొంచెం నీటి బాధ తీరిండది అంటే కేసీఆర్ సార్ ప్రభుత్వం ఏంటిదంటే ఇప్పుడు ఇప్పుడు మనకు వస్తున్న మిషిన్ భగీరథ ఏదైతున్నదో అది నీటి నీటి బాధ అనేది సారథి పూర్తిగా తొలగించారు ఇప్పుడు కొండలలో ఇప్పుడు కొండలలో చూడండి పల్లెటూర్లలో చూడండి ఇప్పుడు మనకి ఏంటిదంటే నీరు అనేది సౌకర్యం అయితున్నదండి అంటే నీరు
ఆ ఇంకా చూడండి రేవంత్ రెడ్డి సార్ పథకంలో రెండు వందల యూనిట్ కరెంట్
కరెక్ష
అది కరెంట్ బిల్లు కూడా పేద ప్రజలకు బాగా హెల్ప్ అయితుంది ఒక ఆ ఒకరి ఇల్లాల ఏమంటే ఒక ఫ్యాన్ ఒక లైట్ ఉండేటోళ్లకు కూడా బిల్ వస్తుండే
బిల్ వస్తుండే
ఇప్పుడు వాళ్ళలకు ఫ్రీ అయింది రెండు వందల యూనిట్ కన్నా తక్కువ అవుతది కదా అండి వాళ్ళకు ఎట్లాగైనా వాళ్ళకు ఏమంటే ఒక హెల్ప్ అయింది అన్నట్టు ఒక మంత్లీ మంత్లీది ఇంకా ఫ్రీ బస్సు ఆడవాళ్ళలకు ఫ్రీ బస్ అనేది ఒక పెద్ద సౌకర్యం అది ఆడళ్ళు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా తిరగచ్చు ఫ్రీగా
కానీ కొందరు దాన్ని కానీ కొందరు దాన్ని అంటే టైం పాస్ కూడా వాడుతున్నారండీ మీరు టైం పాస్ కు వాడుతున్నరు అది ఎందుకంటే
చేసుకుంటున్నారు
దాంతోని ఏంటిదంటే దాంతో గవర్నమెంట్ కు లాస్ అవుతది అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక మనిషి అవసరానికి వెళ్తే ఏం కాదు కానీ ఏంటిదంటే కానీ ఏంటిదంటే మనిషి అవసరం లేకుండా లేకున్నా తిరగడమనేది ఆ తిరుగుతల్ అది ఇప్పుడు చూడండి అది అది ప్రభుత్వం లాస్ అయితది అలా గాదు ఇప్పుడు ఇప్పుడు సార్ ఉద్దేశం ఏంటిది ఎవరికైతే అవసరం ఉంటుదో వాళ్ళకు అందాలా కానిప్పుడు వీల్ కొన్ కొం
లే లేదు ఇట్లా ఫ్రీ బస్ ద్వారా కొంచెం నెగిటివిటీ కూడా ఉందండి ఆటోలకు ఆటోలకు పాపం వాళ్ళ తినే వాళ్ళకి పని అదే కదండి ఆటో నడుపుకొని బతకాలి వాళ్ళు ఆటో మీదనే ఆధార పడి ఉన్నది వాళ్ళ జీవితం అలాంటి వాళ్ళకేమో కొంచెం బాధా వాళ్ళకేమో కస్టమర్స్ రారు
కస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇపు ఇప్పుడు ఒకలాగా మీరు చూడండి ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉండే ఒక ఊరు నుంచి వెళ్ళి ఒక ఊరికి వెళ్ళేందుకు ఎలా ఉండే ఫస్ట్ ఒక ఒకవేళ బస్సులు కనుక నిండి ఉన్నట్లయితే వాళ్ళు టాటా మ్యాజిక్ లో వెళ్తుండే
వెళ్తుండే
ఒక ఎనభై ఒక ఒక వంద రూపాయలో ఎనభై రూపాయలో వాళ్ళు ఇచ్చి టాటా మ్యాజిక్ లో వెళ్తుండే ఇప్పుడు అది ఏం ఏం ఇప్పుడు అది ఏమైందంటే ఇప్పుడు వారికి వంద ఎనభై రూపాయలు పెట్టడం ఎందుక అని చెప్పి వీళ వీళ్లు ఏం చేస్తున్నారు ఒక గంట కేటాయించిన మంచిది అక్కడనే ఉంటున్నారు కానీ వాళ్ళు తప్పనిసరిగా బస్కి బస్కి వెళ్తున్నారు
ఉమ్ అంటే డబ్బులు ఎందుకు వృధా చేయాలి
డబ్బు ఎందుకు వృధా చెయ్యాలని బస్సుల కే వెళ్తున్నారు మీకు మీకు ఇంకోటి అలా కాద డి ఒక ఐదు కిలోమీటర్లు ఉన్న ప్రదేశానికి కూడా ఫస్ట్ ఆటోలో వెళ్ అంటే ఆటోలో వెళ్తుండే
ఆ
ఇప్పుడు ఒక ఐదు కిలోమీటర్ల నుంచి వెళ్ళి పది కిలోమీటర్లు ఉన్న దానికి ఫస్ట్ ఏంటిది అంటే అంటే మనం తొందరగా వెళ్ళాలి కదా అని చెప్పి వాళ్ళ ఏ ఎం చేస్తుండే ఆటోలో వెళ్తుండే ఇ ఇ ఇ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే బస్సు వచ్చేదాకా వేచి చూస్తున్నారు బస్సుకే వెళ్తున్నారు
అవునండి
ఓకే కొంచెం మంచిదే కానీ ఏంటిదంటే చాలా మటుకు కొందరు దీన్ని మిస్యూస్ చే చేస్తున్నారా అండి
ఆ అదే అంటున్నా మిస్యుజ్ బాగా చే స్తున్నారు ఒక ఉదాహరణకు అయితే ఇప్పుడు ఉల్లిగడ్డలు ఉన్నాయి మా మా ఊర్లో కొంచెం పిరం ఉన్నాయి పక్క ఊర్లో తక్కువ ఉన్నాయి అని బస్సు లో వెళ్తున్న రండి ఉల్లిగడ్డల కోసం
ఉల్లిపాయల గురించి బస్సు లో వెళ్త చూడండి ఒక పది రూపాయలు మీగులు
ఇంకా ఇంకొకళ్ళు అయితే టైం పాస్ అయితే లేదు ఇంట్లో కూర్చొని అందుకే తిరగడానికి ఎక్కినం బస్ అం టున్నారు ఇట్లా చేయడం తప్పు కదా అండి ఇట్లా చేయడం ద్వారా ఏమంటే పథకం అనేది మిస్యూజ్ అయితుంది ఇంకా ఎవరికి చెల్లాలో ఎవరికి ద కాలవ వాలాను తాకు
దక్కుత లేదు ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు కొందరు లేడీస్ ఎలా ఉంటారు అంటే ఇప్పుడు ఫస్ట్ బస్సు లో కూర్చుంటారు కదా అండి ఎవరైతే ఇప్పుడు అంటే కొంచెం అవసరం ఉన్న వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారా వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు
ఇవ్వట్లేదు అవును
వాళ్లు వాళ్ళు వాళ్ళు ఎం చేస్తున్నారంటే ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ లేడీస్ వెళ్ళి కూర్చుంటారో వాళ్ళు కొంచెం వృద్ధురాలు ఉంటారు కద కదండి వాళ్ళ కొంచెం సీట్లు ఇవ్వాల వాళ్ళని కూర్చొనియ్యాలా అలా హెల్పింగ్ నేచర్ అనేది ఇదే లేదండి ఏంటిదంటే కూర్చున్నారు ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ లో చూడండి
అంటే మేము దిగేదాకా
దిగేదాకా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీ చూడండి ఫస్ట్ సారి ఎలా ఉండ లో ఫస్ట్ బస్సెస్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి బ్యాడ్ల్ వచ్చినీ అంటే కొందరు బ్రష్ చేసుకుంటూ బ్యాగ్ లో వెళ్ళడం బస్సు లో వెళ్ళడము లేకపోతే ఉల్లిగడ్డలు కోసుకుంటూ కూరగాయలు కోసుకుంటూ వెళ్ళడము ఆ ఎల్లి ఎల్లిపాయలు ఉంటాయిగా అండి వెల్లుల్లి పాయలు
అవునండి అవి కూడా తీసుకుంటూ కూర్చుంటాను బస్ మీద బస్
ఫస్ట్ బస్ లో కూర్చుంటున్నారు కానీ ఇప్పుడు దీని ఏంటిదంటే ఇప్పుడు ఆటోలు అనేది గిరాకనే తక్కువయింది వాళ్ళ ఉపాధికి దెబ్బచ్చినది ఇంకొకటి ఏంటిదంటే ఒక వైపు ఒక ఒక వైపు సారు చేస్తున్న పని మంచిదే సార్ ఒక సార్ ఏమనుకున్నారంటే ఎవరైతే ఆడవారు ఉన్నారో ఆడవారికి ఎందుకు ఎందుకు మళ్ళి ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్
ఆ అంటే ఆడళ్ళు అనేది గృోహిణులు ఉండ టారు హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండయి
ముండయి
వాళ్ళు ఏమంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా గాని వాళ్ళ హస్బెండ్ మీద ఆధారపడి ఉంటు టరు అలాంటి సమయంలో ఎలా అని వాళ్ళు ఏం చేసిళ్లు వాళ సార్ ఏం చేసిళ్లు ఇట్లా
కానీ ఇప్పుడు ఇంకొకటి దీంట్లో ఇంకొక ఒకటి కూడా ఉన్నదండి ఈవాళ రేపు ఏమవుతున్నదంటే ఆ ఆడవారు మొగని మీద అలిగీ కూడా అంటే ఇప్పుడు డబ్బులు ఖర్చులేదు కదండి
ఆహా అవును
అంటే కొట్లా ఆట పెట్టుకోనైనా గొడవలు పెట్టుకోనైనా ఏంటిదంటే అంటే డైరెక్ట్ బస్ ఎక్కుతున్నారు వెళ్ళిపోతున్నారు
ఉం
బస్సు ఎక్కుతున్నారు వెళ్ళిపోతున్నారు వెళ్లి ఊర్లో ఉ
లేదు ఆడ హస్బెండ్ వైఫ్ లో గొడవైనా గానీ వైఫ్ ఇదే బెదిరిస్త తుంది నేను ఎక్కడికైనా వెళ్ళిపోత ఫ్రీ ఆఫ్ బస్ ఉన్నది నాకు
ఆ ఫ్రీ ఆ బస్ ఉన్నాది నాకు ఆ నేను ఎక్కుతా ఇప్పుడు ఇదే బెదిరుస్తున్నది అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటిదంటే అది అది ఏంటిదంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివిటీ అండి అలా చెయకూడదు స హా సార్ ఒక మంచి
సార్ రా రావ రావడంలో ఇంకొక పథకం ఈయన రిలీజ్ చేయడం ఉన్నది మహాలక్ష్మి పథకం
అది గృహిణకి ఆహా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్రతి ఒక్క ఒక మహిళకు కానీ చేస్తారట అండి అది కూడా చేస్తారట సారు
అది చేస్తేనేమో ప్రతి ఒక్క మహిళ దగ్గర కూడా ఒక ఏమంటే అమౌంట్ ఉంటది అన్నట్టు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ హస్బెండ్ దగ్గర చేయి జాపకుండా వాళ్ళ దగ్గర సొంత ఒక అమౌంట్ ఉంటది అన్నట్టు
సొంతక ఎమో అమౌంట్ ఉంటది వాళ్ళు కూడా ఏమ్ కర్చు చేయ్యరు కదండి వాళ్ళు ఏం చేస్తారు ఇంటికే పెడతారు కదా
ఇంట్లోనే పెడతారు గాని ఇప్పుడు హస్బెండ్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులికి ఏం చేసినాం అనేది కారణాలు చెప్పాలి మరి ఈ డబ్బులకేమో ఆమెకు సొంత డబ్బులు ఆమె
ఎక్కడన్నా ఖర్చు చేయచ్చు ఇప్పుడు కానీ వాళ్ళు ఇప్పుడు ఏం ఖర్చు చేస్తారండి ఏమ్ ఏం కర్చు చేసారు ఎప్పుడన్నా ఏ ఎటు ఎటు మరి ఏం ఆలోచిస్తారు ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఇచ్చిన దాంతోని వాళ్ళు కోటలు మే డలు అయితే కట్టలేదు కధ అండి
తట్టలు
వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఏదో కూరగాయలు తెప్పించడమో లేకపోతే ఆదివారం రోజు ఏమో తెప్పి డమో అది మాత్రమే చేస్తరు దాని తప్ప తప్పించి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఏం చేయలేరు కదా కానీ సార్ కనీ సార్ కొన్ని పథకాలు చాలా మంచిది తెచ్చారండి పథకాలు ఇంకా వచ్చేటివి కూడా ఉన్నాయి అవి కూడా వస్తే ఇంకా కూడా బాగుంటాయి
అవునా సరే అండి అవునండి మీ మీతో మాట్లాడినందుకు నాకు ప్రభుత్వం గురించి అవగాహన కల్పించి
చాలా చాలా ధన్యవాదాలండి, చాలా మంచ్ చీ మీరు సమాచారం ఇచ్చారు మీరు మాకు
ఓకేనండి మీరు గూడ నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి.
ధన్యవాదాలండి.
ఓకే ధన్యవాదమండి.
ఉమ్